హాయ్ అండి
హయ్ ఆండీ ఎలా ఉన్నారు
బాగున్ననండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్ స్తారు భోజనాలు అయినాయా
అయినయి అండి మీరు
తిన్నావండి ఇప్పుడే తిన్నాం ము
ఆ ఏం చేశారు స్పెషల్స్ ఈ రోజు
ఉ స్పెషల్స్ ఎమ్ ఉన్నాయండి ఏం చెయలేదు మార్నింగ్ పొటాటో కూర వండాను టిఫిన్ అని ఇంకా అదే డిన్నర్ కి లంచ్ కి కూడా అదే
ఆ
మీరేమ్ చే
మూడు పోట్ మూడు పోట్ ఒకే కర్రి తొ మేనేజ్ చేసారా
చేసానండి మా వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి ఏమనలేదు
గ్రేట్ అండి బాబు
వేరేవాళ్ళయితే తినరు
నేను ఓన్లీ ఉత్త అన్నంతోనే మేనేజ్ చేసానండి ఈ రోజు కర్రీ చేయలేదండి న
అ నూతానువ ఏందిింట రండి ప
అంటే మేము మేము మాకు పచ్చళ్ళ అవి ఉంటాయి కదండి నిలవప చ్చట్లో వేసుకుని తినేతామండి అన్నం కర్రి ఎ ఉండాలనేమ్ ఉండదు ధన్య మాకు కొంచం వేడి వేడి దానిలో కొంచెం ఆవకాయ్ పచ్చడి అంత నెయ్యి వేసుకుని తినేతామండి ఒక ముద్దలోకి పెరిగేసు అయిపోద్ది
ఓకే బాగుందండి మీ మీ పద్ధతి బాగుంది హూ ఇంకా రీసెంట్గా ఎదన్నా మూవీకి వెళ్ళారా
ఆ ఎల్లామండి పవన్ కళ్యాణ ఓజి
బాగుందండి
పవలే పర్లేదండి ఆవరేజ్
శ్రీలీల యాక్టింగ్ బాగుందండి అందులొ అందులో
ఆ రాశీ కన్నా కన్నా పర్లేదండి కొంచెం బాగుందండి
అందులొ రాశి కన్న కూడా ఉంటదండి
ఉందండి ఎందుకుందొ కూడా అర్ధం కాదండి
ఓకే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగుందండి ముసలోడు అయిపోయారంటార
ఆయన కోసం చూడాలండి సినిమా అంతే
ఉహ
ఒకసారి చూడచ్చండి అంటే మెల్లిగా పాయి ఎక్కుతుదండి సినిమా ఒకేసారి ఎక్కేదండి ఆ ఓల్డ్ సాంగ్స్ అన్ని రీమిక్స్ చేసారనమాట సాంగ్స్ కోసం చూడాలి
ఓకే అంటే ఆ సినిమాలో పర్టికులర్ గా సాంగ్స్ లేవు ఓల్డ్ సినిమాలోవే పెట్టారు.
అదే అండి అక్కడ విట్లు అక్కడ విట్లు హు అలా పాతవి చిరంజీవి పాటలు లేదండి తక్కువండి
చుస్తామండి వెబ్ సిరీస్ అండి నేను మూవీస్ తక్కువ చూస్తాను వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తానండి. అంటే హాట్స్టార్ అని నెట్ఫ్లిక్స్ పిక్స్ అని
హు
నెట్ఫ్లిక్స్ లో ఆ అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ అయింది లోకి మీకు ఐడియా ఉంద
లేదండి చూడలేదు హు ఏమన్నా సజెస్ట్ చేయండి చూస్తాం
అంటే నేను అది మా సిస్టర్ మా సిస్టర్ ఇంట్లో ఉన్నప్పుడు చూసానండి లోకి అనేది
ఆహా
ఆ అవి సీరిస్ అండి నాకు బాగా ఇష్టం బాగుంటదండి
తెలుగండి లోకి అంటే
ఆ తెలుగేనండి
ఆ
ఆ తర్వాత స్క్విడ్ గేమ్ ఐడియా ఉందండి.
ఆ పేరువున్నాదండి చూడలేదు
స్కిట్ కే వంటే అది చాట్ మీట్ బలే వరస్ట్ గా ఉంటది ఏంట అండి ఏంటండీ ఇలా కొంతమందిని తీసుకెళ్తారు కొంతమంది తీసుకెళ్తారు మీకు డబ్బులు వస్త వస్తాయి ఒక గేమ్ ఆడితే అని చెప్పి తీసుకెళ్తారు తీసుకెళ్ళీ ఆ వాళ్ళకి యూనిఫామ్ అవన్నీ ఇచ్చి రూమ్ ఇ అదే రూమిచ్చి. ఒ రోజుకి ఒక టాస్క్ కుంటదండి.
ఓకే
ఆ ఒక టాస్క్ ఎలాంటి దంటే సపోజు హ్ ఏదన్నా ఆ ఉప్పుడు ఇది ఉంటది చూడండి. ఆ సబ్జి ఇండియార్ ఉంటది చూడండి. సబ్జి ఇండియార్ ఐడియా ఉందా మీకు. ఓ లైక్ హ్ అలాగా ఆ అందులో ఏంటంటే అవుట్ అయిన వొళ్ళని ఏం చెత్తారంటే చంపేస్తారండి.
అమ్మో.
ఆ ఆ గేములో ఉన్న స్పెషాలిటీ అదేనండి. ఎవరైనా అవుటైతే అల్లు చచ్చిపోతారండి. ఎవరైనా విన్ అయితే ఆల్లే అల్లె గెళ్తరు. ఎవరు అవుట్ అయితే వాళ్ళు చచ్చిపోతారండి.
ఆహా అదేనండి. మేము ఎక్కువ ఇన్స్టాలో రీల్స్ అవి చూస్తామండి. సినిమాలు కొంచెం తక్కువె అండి వెబ్ సిరీస్ అవి. మీరు బాచూస్తారండి సినిమాలు. హలో మూవీస్ అవి బాగా చూస్తారండి. ఇంట్రెస్ట్ యేనా మీకు. తెలుగు మూవీసా, ఇంగ్లీష్ మూవీసా నేనయితే హారర్ మూవీస్ ఎక్కువ చూస్తా.
అసలు అండి.